మ్మ ఇకుల్లో చెప్పనయి వకునా వికట్స్
ఏంటి
హికప్స్ వస్తున్నాయి హికప్స్
సర్ ఆ ఎక్కిల్ ఎ ల్ని హికప్స్ అంటారా
ఇ అయ్యా స్పోకన్ ఇంగ్లీష్ బుక్ పది రూపాయలకిఅమ్మేవారు స్కూల్ అంటా వచ్చి ఇంగ్లీష్ వత్తకి అవి కొనుక్కొని వేసాకాలంలో మే నెలల్లో సెలవులు కద అప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి మిషన్ నీ బట్టి బట్టి హెడ్ మాస్టర్ టీచరు టేబిల్స్ స్పెల్లింగ్ లు టెల్లింగ్ తోసహా ఇవి యాన్స్ అంటే ఆవలింతలు
ఉమ్
అలాంటివన్నీ నేర్చుకున్నాను అన్నమాట అయ్యెయో కొన్ని ఉన్నాయి కొన్ని మర్చి పోయాను
ఉమ్ బానే ఉన్న నేనేమో చిన్నప్పనుంచి ఇంగ్లీష్ మీడియం అందుకని చదవడం రాయడం రాయడానికి ఏమో గ్రామర్ బుక్లు ఇచ్చేవారు ఉమ్
సమ్మర్ అయి తే చాలే క్రియేటివిటీ బయటకు వ చ్చి తన్నుకుంట నాలోంచి ఈ పేపర్ ముక్కలు కత్తిరిచ్చేయడాలు చిన్నప్పటి నుంచి ఏయ్యోటి చేయడమే లేదంటే మా అమ్మయి డ్రెస్సులు కత్తిరిచేసి బొమ్మలకి బట్ట కుట్టడాలు బొమ్మలు గీయడాలు ముగ్ ముగ్గులు పెట్టాడాలు ఇయే ఇంక ఇయే పనులు
నేను ఏకంగా బయట ఎళ్లిపోయింది అప్పుడు అయితే చిన్నప్ ఎప్పుడేమ బయటికి వెళ్ళిపోయి ఏంటి అందరితో పాటు ఆడుకొని తర్వాత మళ్ళీ ఎప్పుడో మా అమ్మ పిలిచినప్పుడు వచ్చేదాన్ని ఇంటికి
ఉమ్ హూ అవును ఎండ్లా ఇట్టప్పడి తిరాగడమే కదా ఏంటి ఇక్కడ దాగడు మూతలు అదోటి కుంటాట్లు తొక్కుడు బిల్ల
ఆ మళ్ళీ ఏమో అక్కడ ఒక ఆంటీ ఉల్ పాయలు తొక్కలు తీత్తే ఐదు రూపాయలు ఇత్తననేది అందుకని చెప్పి ఉల్లి పాయల తొక్కలు తియడాలు మళ్ళీ వేరుసెనగ గుల్ల్ ది ఉంటాయి చూడు అయి ఆ తొక్కలు తీసి అయితే మళ్ళీ డబ్బులు ఇత్తవ ఐదు రూపాయలు అనేది అప్పుడు ఇంకా అదే పని సమ్మర్ డేస్ లో మళ్ళీ చింత పిక్కలు
ఆ అబ్బో బానే ఉంది ఎక్కడైతే ఏంటి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా అట్ల మీద కవర్స్ ఉంటాయి ప్లాస్టిక్ కవరు ఉంటది ఆ కవర్ తీత్తే ఎన్ని కేజీస్ తీత్తే అన్ని అన్ని డబ్బులు అన్నమాట కేజీకి ఇంతని ఉంటది ఐదు ఈడానికి ఒకటే ఒక సారి ఇలా రోగాలు వచ్చినాయ ఐదు అయినే పొద్దు నుంచి సాయంత్రం వరకు తీసని రెండు నిమిషాలు కూడా ఉండలేదు నా దగ్గర ఒక డైరీ మిల్క్ చాక్లెట్ కొనుక్కోగానే అయిపోయినాయి
అవును అప్పుడు మనకి రూపాయి రూ పై రెండ్రూపాయలైతే బాబోయ్ మా డాడీ
మా నానమ్మ ఇచ్చింది నాకు ఆ రోజు ఎడ్పి పిచ్చి తి పొద్దునని సాయంత్రం వరకు ఏడిపించుకుందింటే పొద్దున్న పొదున్న రూపాయి సాయంత్రం రూపాయి పడేది దానెనకాల్ కొట్టు కింద ఇప్పుడెనకాల్ పరిగె ఇంకా ఆ రూపాయి రూపయి అవేవో ఏడుపో దొర్లేవిదంతాగా
ఆహా
ఎయ్యోటి చర్చిల్లో గట్ట పెట్టేవారు కదా పలహారాలు అవన్నీ తెచ్చి సూర్ల్లో దాసి అప్పుడే తాటికి కదా అట్లలో పొట్లాలు కట్టి దా ఫిట్టిగా ఎప్పుడు ఆ చేయనున్నాను కొన్ని కాయం పడతాను అట్టే ఎల్లి కొట్టుకెళ్ళి త్తె అట్లే అని చెప్పిది అప్పుడు తాయం అంటే అందులో నుంచి ఆ సూర్లో నుంచి ఎక్కడో పెట్టింది తీసి అందులో పపులు ఇచ్చిది
బాబ
పంచదారి కొమ్మలో చినకలా అయ్యో వచ్చి సవా
అవును
పాంచ్ హజార్ జలగలు నారంజి మిట్టాయ్లు మన్
అప్పుడు ఎక్కువ జాంగ్రిలే ఉ
బలే కొత్తావ్ లాడరీలు లాడరీలు పెట్టేవాడు సమరత్త చాలు లాడరీలు అంత మాడికి వచ్చిన రాబయినా ఇల్ళ తీసేయడం గీకేయడం
ఆ
ఒక అట్లో ఒక అట్టలో పింగలు కొట్టేసి ఉండడి అవన్నీ గన్న బొమ్మలు రబ్బర్ బ్యాండ్లు స్టిక్కర్ ప్యాకెట్లు అట్లికేం లా టరీ లాటరీ రూపాయి లాటరీ టికెట్ తీసుకుని ఎల్లా దాన్ని గీకిన తర్వాతిక నంబర్ ఎక్కడుందో అన్‌ఫుల్‌లోనే ఎతుక్కునే వాళ్లం కొంచెం అరలు దరకిదు కొంచం సరలు దొరికేది గాదు మళ్లీ ఈ సోంగ్స్ పేపర్లా
ఆ ఏంటి స్కూల్కి స్కూల్కి తెచ్చిపోరా సాంగ్స్ పేపర్లు కోన్ బుక్లు మళ్ళనేమో పెన్సిల్స్
ఆ మ్యాజిక్ మాథ్స్ కు పెన్సిల్సు
అవును ఓ తెగ తెచ్చేసేవారు కొనుక్కోమని చెప్పి
అవును ఏంటి ఇ కూడా వచ్చాయి కదా ఈ త్రెడ్ తాళ్లుయి
ఆ
కొనుక్కోమనొచ్చే వారు అన్నే అలా ఎంద పప్పుడైలాకి ఏమి లేవా
ఇప్పుడు అసలు ఏమి లే ఇది చిన్న పిల్లలు కూడా ఏంటి ఫోన్ లోనే ఎంతసేపు ఫోన్లు పట్టుకోనే కూర్చ్ టారు
అవును ఆడ్ సార్ కొ నాజనం చేసాడు ఎయిత్ క్లాస్ పిల్లలకి ఇచ్చి ట్యాబ్లు వాళ్ళకి మానేసి ఫస్ట్ కంప్లీట్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి హైయర్ స్టడీస్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చకుండా మానేసి చెడగొడతక ముందు ఎనిమిదో తరగతి పిల్లలకి ఇచ్చాడాడు టై లో మనకు రావాల్సింద అసలు
అవునా ఏంటీ మనమొచ్చేశాక చూసావా ప్రగతి కాలేజీలో ఏమ్ మీరు స్టార్ మొబైల్స్ అంట రీల్స్ లో చూతున్నాం చూసాక బాబోయ్ బానే చేస్తున్నారండి అనుకున్నాను వాళ్ళకే ఇగో గిఫ్ తుడ్చి వత్తునాడు అతను
అవును నేను చూసా నిన్నా ఎ టెర్న్ నాకు ఎవరు ఇది పెట్టినట్ తుంది
ఆ అ టెలికాలర్థి, టెలికాలార్థి పెట్టింది నాకైతే
అదే పెడ్ తది దానికే దొరుకుతాయి ఇలాంటి అన్నినీ
మన కాలేజీ గానీ ఎమన్న కనబడితే చలు పెట్టెతది
మ్మ్
ఏంటి మన్ సారం న్నారు కదా మ్యాక్ సర్ చూసావా వీడియోలో
ఆ అం అవును అవును రీల్స్ చేస్ సారు అయి బాబోయ్ ఇనలో ఇన్నున్నాయ అనిపించింది యాంగిల్స్ నాక
ఆ మనం ఉన్నప్పుడేమో సైలెంట్ గా ఉండే వారు
ఏంటో ఒకసారి, కాదు ట్రిప్ కెళ్ళినప్పుడే ఎప్పుడో డ్యాన్స్ ఎసినట్టు ఉన్నారు కదా అప్పుడు బావున్ది కా అప్పుడు ఇంకా మనకి స్టడీ కంప్లీట్ అవ్వలేదు తెగ వైరల్ అయిపోయింది, ఆ డ్యాన్స్ ఏంటి ఆయన ఏంటి ఆయన హైట్కి అయన పర్స్ నల్టి గస్లా సెట్ అవ్వవ్
మ్మ్
ఆ మ్మ్ మ్మ్ ఆ
మ్మ్
హ్హమ్ మొన్న కేబుల్ అయినా వచ్చారు ఇంటికి బట్టలు కుడతని చూసారు ఆ ఫాంటవి పడిపడి కుట్టేతున్నాను మిషన్ కూడాతారా అమ్మా నువ్వు బో అంటనారు ఏమో ఇంట్లో వళ్లే కొడ కుట్టదని చెప్పింది మా అమ్మ చెడ కుట్టతన చెప్పం పరువు పోయిద్దని
మ్మ్
అలా చెప్తే ఆయనట్డే బిజినెస్ పెట్టేమనండి ఇప్పుడు బిజినెస్ అవన్నీ చక్క కుట్టుకొని ఇంటి దగ్గర బిజినెస్ పెట్టేయొచ్చు బోల్డన్ని వత్తాయ్ తెగఐడియాలు ఇచ్చేస్తను ఇక నాలంటే మాకు బోల్డ్ వచ్చిన వెళ్ళి చాలలేే అనికున్నాను
బాగావ పాటిగా ఆయేవాళ్ళం ఏంటి మనేము ఉంటాం
ఆలా ఉండేది ఆ ఏంటిది ఏదో మర్చ్చిపోయిను ఇంకోట చెబదామనా ఐడియాలు ఇచ్చేస్తున్నారుమ్మా మా అమ్మ జాకెట్లు అన్న అటుకెళ్ళిపోయి నీ కుట్టుకొని నే ట్రై వసుకుంటారంటే అటుకెళ్ళిపోయిందా ఆగరికి మా అమ్మ తెలి అ ఒకడ తీసాం జాకిట్ మొక్క వైలేెట్ కలర్ దే అది కనిపిత్తలేదు ఎప్పుడాన్ తెల్పింద తెలిపింది
హ్మ్ హు
ఆ మాది అంతే
ఇంక ఎందుకులే కుట్టికి మళ్ళీ పాడు చెత్తం అని పట్టు వెళ్ళిపోయినట్టున్నారా అంటే
మ నా బుడదానికి గోనగుట్టి మూడు మూడు ఇరిగిపోయినా చూదులేదు పది రూపాయలు కూడా ఇవ్వలేద జరగా వచ్చేస్తుంది అందుకే ఇంకెవరికి అసలు మాములుగానే కొట్టినా నేను అా సిిక్సే బ ఏన అన్మాట
అవును
అది ఎడిగిపోయినందుకు పది రూపాయలు ఇవ్వనందుకు బాధలేదా అయ్యో పపల అయ్యో పంచి పెట్టిందండి చర్చిలో కుట్టిందడి నాకేవ్వకుండా దాని ఎవతగా అటుకెళ్ళి ఇచ్చిందండి అవివన్నీ నటుకెళ్ళి ఏమనాలి మరి మంచి తనానికి రోజులు లేవు జాలి బడి ఎం చెయ్
చాక్లెట్లు ఇత్తే వాళ్ళకిచ్చేసి రా
ఎలాగ డబ్బులు ఇవ్వలేదు తెచ్చి ఇవ్వాలి కదా అందుగే ఆ జాలిపడకూడదు అస్సలు ఈ జనాలకి సరే వచ్చి ఈదారాలు ఈ సూద్లు ఇవన్నీ బొక్కెట్టుకుని ఎవడు కొడతాడు
ఆ నేనేమో తెత్తాను పనిగట్టుకొని తెచ్చి ఒకదానికి వాడి ఎక్కడెక్కడో పడేత్తాను మళ్ళీ కొంటాను మళ్ళీ చాల రోజులుకి గుర్తొత్తది. ఓ ఇది కుట్టుకోవాలి కదా అని
ఈ మిష న్ సూదులు వేరే ఉంటాయి నువ్వు ఏంటిది పదహారు అంటా నంబరు ఇందులో చూసానమ్మా ఆహో మీషోలో ఆడర్ వెట్టుకొని ఎనభై రూపాయలు, తొంభై రూపాయలు అన్నాడు బయటయితే ప్యాకెట్ ముప్పై రూపాయలో పదిహేను రూపాయలో మరి నాకు తెలీదు కానీ
ఏంటి సూదు ప్యాకెట్లా
మ్మ్ తాగే తెత్తాడు సైజు ఇత్తాడు అందులో షేపు షేప్ ఉంటది మళ్ళీ అయి పెట్టుకోడానికే వెనకాల రౌండ్ గా ఉంటది కొన్నట్లకి ఒక పక్కన సాఫ్ట్ గా ఇలా చాక్ లాగా ఉండి పలకలా ఉంటది అలాంటివి అన్నీ ఉంటాయి
ట్టాను గాని అందులో మా అమ్మకి ఎందుకి మగ్గం వర్క్స్ కాదు కదా మా అమ్మ తెచ్చేది ఆ నేను ఈజైన్ కదా నాకు సూదు కావాలి, గమ్ము కావాలి అంటుంది మళ్ళీ మా అమ్మ
ఎండ పెడ్తాంది బయట చవా
లేదు అంటే అవి కూడ పనికొత్తాయి. కాకపోతే కొన్ని ఆ సూదులు పని చేేయవు
ఆ